ఎంట
ఆ మమత అండి మాట్లాడేది
అవునండి బాగున్నారా
బాగున్నా మీరు బాగున్నారా
ఆ యూనివర్సల ప్రాబ్లం గురించి అయితే మాట్లాడుకుందావా
ఆ ఓకే అండి
ఉ మీకు పెళ్ళ అయిందా అండి
అయింది మీకు
కు పెళ్ళిందండి ఇద్దరికి ఒకే బాధ అవుతందా కాదో తెలుసుకుందాం
ఆ
అ్య గారు మీతో బాగుంటారండి
ఆ బాగుంటారు పర్వాలేదు ఏదన్నా కోపం వస్తే ఆ ఏదో ఒకటి అంటునే ఉంటారు కాగాని నేనే పట్టించుకోను
అంతట మంచి ఆలోచన ఏమంటారు అంత మంచి చ అలవాటు నాకు కొద్దిగా ఏమన్నా
ఆ ఎంత గోని ఇ న ఏం తిట్నా గానీ నేను అస్తేం పట్టించుకోను
అంత కామ ఎట్లుంటారంండి అసలు కా అసలు అవతల వాళ్ళ మాట మన గురించి వి పడుతుంది అంటే దబా దబా దబా హార్మోన్ లవెల్స్ ఉట్లే కోపాన్ బిపిి లవెల్స్ పై హైల వెల్పోతేాయి నాగైతే
హాా
ప్చ్ నిజం గా చాలా గ్రేట్ అండి అసలు అంటే అబ్బాయికి ఓపికేక్కువ అంట ంటారు కాని నాకు మాత్రం ఊప ఎక్కువలేదు
నేను మా హస్బెండ్ విషయంలో కూడా అంతే ఏమన్నా నన్ను ఏమ నన్న అన్నా గాని నేనేం పాట్టించుకోను మళ్ళీ నన్ను అరసి నాతోనే అలుగు అలిగినా గాని నేనే వెళ్లిి వలకరిస్తా తనే అరిసి తనే కొట్టి తననే అలిగినగాని నేనే ఇల్ళ బలకరిస్తా
చాలా చాలా చాలా అసలు నా వల్ల కాలేదు లేడి ఎక్స్ప్లెయిన్ చేసి కూడా
ఇక ఎందుకు అంటే మాట్లాడకుండా ఇంట్లో ఒక సైలెంట్ వాతావరణం ఉందనుకో నాకు అస్సలు నచ్చదు
చలట ఉండకూడ తదేం నేను ఎలా అంటే మా ఎడకు కొన్ని ఉంటే అవతలంలో మాట్లాడలేద అనుకోండి నాకేమి మీరు మాట్లాడున మీకెంత యుగొ ఉంటే అని మీకంత యాటిట్యూడ్ ఉంటే నాకు కూడా ఉంది నాకు పుల్లగుంది అనేసి ఫోర్ డేస్ ఉన్నారనుకో నేను ఇంకా ఫైవ్ డేస్ వరకు కూడా ఉంట ఇలా త్రీ ఫోర్ టైమ్స్ వున్నామే మేం కూడా
అవునా ఓకే
తప్పు నాదైనా సరే వాళ్ళదైనా సరే ఎవరిదైనా నేనైతే వినను ఇంగ ఆగను
అ ఆ
ఎంత తప్పు నాదయ్తే గాని ఏమి మాటడచ్చు కదా ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు ఎన్ని మాటలు చెపింటారు
అవును మాది లవ్ మ్యారేజు అయినా కానీ పే పెళ్ళయిన తర్వాత ఒక త్రీ మంత్స్ దాకా నాతో అసలు సరిగ్గా ఉండను సరిగ్గా ఇంటికి వచ్చిన తర్త తర్వాత రిసీవే చేసుకోలేదు సరిగ్గా అంటే తను ఫస్ట్ టైం వచ్చింది నేనే కదా తెలుసు వీళ్ళ ఎవరు తెలిదు కదా అదిగాక నాకు చాలా దాదాపు పొ ఒక ఫైవ్ ఇయర్స్ తెలుసుతను మంచిగ తిపెద్ తెలిసిన అతనేే చేసుకున్నాను అన్ని తెలిసి ఆయన కాని వచ్చిన తర్వాత తను నన్ అస్సలు పట్టిచుకోలేదు
ఓ
ఊ అసలు ఈ ఇక్కడ అడ్జస్ట్ అవుతుందా లేదా ఎలా ఉంది ఏంటి అని ఏం పట్టించుకోల ఒక త్రీ మంత్స్ దాకా అస్సలేం మాట్లా సరిగ్గా మాట్లాడేవాడు కదా ఒక అన్నోన్ పర్సన్ చూసినట్టు చూసేవాడు
ఎందుకల ఏం
ఆహ్ అ ఏమో మరి వాళ్ళమ్మ వాళ్ళు ఆ వేరే మ్యాచ్ చూస్తే నను చేసుకున్నాడు కదా మరియాద దానికి వాళ్ళ అమ్మా ఏమన్నా అలిగి గోల్ చేసింది అనుకుంటా ఊ నే నాతో మంచిగుంటే వాళ్ళమ్మ ఫీల్ అయిది అన్నట్టు ఫీల్ అయ్యాడు
ఓకె ఓకె
ఊ అంటే పెళ్ళయిన తర్వాత వీళ్ళకి తల్లుల మీద ప్రేమలు వస్తాయి అంతకు అంతకు ముందు ఉండదు కానీ ఎప్పుడైతే మ్యారేజ్ అయిందో అప్పుడు తల్లికి మీద ప్రేకలెద్ ప్రేమలోస్థాయ్ ఆ
అన్ని పొర్లుతాంటయ్ డ్యాములు కదా ఒ పూలుతాయి అట్లా పొంగుతంటయ్ ఇది తల్లీదండ్రుల్ని అందరిని వదిలేసి కని ఇగ
ఆ ఎక్కడన్నా పోయే తనన్నా ఇంకా తెచ్చి పెట్టుకున్నడు వాళ్ళ పేరెంట్స్ దగ్గర కాని మనం ఆ లోకం వదిలి ఇంకొక లోకానికి వచ్చాము
అదే కదా ఇప్పుడు అట్లీస్ట్ ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా పొద్దున్నే లేస్తారు వాళ్ళమ్మ వాళ్ళు అన్నని చూస్తారు కదా వాళ్ళు
అవును చూస్తారు మనమేమో చూసుకోము
మనం చూసే కంట మాటడగుడో కొన్నిసార్ పర్మిషన్ అడగాల్సి వస్తది
ఆ ఆ ఆహ్ ఇంకా అందుకే అవన్నీ ఒద్ దిలేసి మనం మంచిగా ఉంటే ప్చ్ మనమే ముందు బలకరించి అలా ఉన్నాం అనుకో ఇక బాగా చూస్ కుంటారు ఇది ఏదన్నా కొంచెం ఎదిరించి మళ్ళీ తిరిగినా పైట్లు గురించి నా హక్కుల గురించి మాట్లాడితే ఇంట్లో కోపాలు అలుగుళ్ళు అం అందుకని ఎవరో ఒకళ్ళు తగ్గితే ప్రశాంతంగా ఉంటది ఫ్యామిలీ అని నేనేదగుత ఆ ఇంగా నేని కాన్సెప్టే ఫాలో ఏం పట్టించుకోను గునిగిన పట్ టిచ్చుకోను ఉమ్ ఉమ్ నేను ఎ లా అంటే అ చిన్నమ్మాయిని ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నడుచుకుంట ఆఫీస్ కి వెళ్లేదాన్ని ఆ ప్రెగ్నన్ ట్ కదా నడుచుకుంటా వెళ్తుంది అని చెప్పేసి ఒక అంటే ఎప్పుడన్నా అలిగి ఎళ్ళానే అనుకో య నడ్చుకుం ఎళ్తుంది అది కూడా ప్రెగ్నెంట్ నేను కొంచెం ఫ్యాటే లావుగానే ఉంటా
ఆ
బండి మీద తీసుకెళ్ళాం అలిగిం అని లేదు అలిగితే ఏమైందిలే బండి మీద అన్నా వదిలేద్దాం అని కూడా లేకుండా నడిపించాడు రెండు మూడు సార్లు వాళ్ళు అలిగితే అట్లా ఉంటారు ఆ ఇంగ అందుకే నేను ఇంకా ఆ నేనే వచ్చాగా నా నేను ఇష్టపడి కోరుకున్న జీవితం కదా పేరెంట్స్ కి చెప్తే వాళ్ళేమంటారు నీ ఇష్ట ప్రకారం నువ్వు చేసుకున్నావు్గా అంటారు
నువ్వు చేస్తున్నది మేమేం చేస్తామంటారెమ్మో
ఇక ఏదొచ్చినా మనం ఇక్కడే చూసుకోవాలి ఇంగీ బయటికి తీస పోకూడదు ఈ విషయం మాన్ చెప్పేసి
అంతేలేండి మ చాలా చాలా చాలా నిజంగా నాకు పంతగ్ జారదమే ఇవలైతుందేంకత్ తెలియట్లే ఉమ్ ఎన్ని ఇయర్స్ అయితుందండి పెళ్ళై
నా ముఖ రెండు వేల ఇరవై ఒకటి అయింది ఇరవై రెండు లో పెద్దమ్మాయి పు ట్టింది ఇరవై నాలుగులో చిన్నమ్మాయి పుట్టింది ఉమ్ ఉ ఇరవై ఒకటి అయింది ఇరవై ఒకటి ఉ హా
కంప్లీట్
ఆ అవును రేపు మేకి ఫైవ్ వెళ్ళద్ది మే ట్వల్ ఆ మే ఎయిత్ అయింది హ
మాది ట్వంటీ ట్వంటీ త్రీ
ఉమ్
ట్వంటీ ట్వంటీ ఫోర్ మా పాప
ఓకే
అప్పటి నుంచి ఖాళీ గేంగా
హా
రీసెంట్గనే కన్సివ్ అయ్యిందా ఫైవ్ మంత్స్ అయిండె ట్విన్స్ ఉండుండ్రి
ఆ
ఆ హెల్త్ నేను సరిగ్గా తినక వాంథింగ్స్ ఎక్కువ నాకు
ఆహా ఓకే నాకైతే వామ్ థింగ్స్ ప్రాబ్లం లేదు ఉన్న నేను టాబ్లెట్స్ తీసుకు న్నా
టాబ్లెట్స్ దాదాపు పొద్దున సాయంత్రం ఎస్ కున్న టూ టైమ్స్ వేసుకోమన్నారు ఎసుకున్నా ఆగవు తిన్నా బయటకు వచ్చేస్ టది పడుకోలేదు నీరసం అట్లే గ్రోత్ లేక వాళ్ళు పిల్లలు పాపం ఆ అట్లనే అబోటు అయిపోయినారు
ఓకే అబ్బో బలే ఇబ్బంది కదా ఫైవ్ మంత్స్ అంటే
ఆ అది అక్క ట్విన్స్ ఒకటి నాకు పెద్ద ఇష్యూ అయిపోయింది
ఆహా ఓకే, ఉంటే బావుండేదే ట్విన్స్
ఉమ్ అట్లయి యా ప్ అదికి ఇప్పుడుకి వన్ మంత్ అయిపోయిందండట్ల అయిపోయి
ఉమ్
తింట ఉన్నా ప్రశాంతంగా యాడ అసలు నర రకం అంటే ఏమోలే అట్లే అప్పుడనిపించింది. డెలివరీ పెయిన్స్ గూడా అంత అనిపీలే నాకు డెలివరీ అప్పుడు గూడా పాపకి ఫ్రీగా అయిపోతది
అవును నాకు ఒక టి మిస్ క్యారీ అంతే అయింది, కాపోతే నాకు థాడ్ మంత్ లోనే దానికే నేనసల్ తట్టుకోల్ లేక్పోయా
ఆ
ఇంకా ఫిఫ్త్ మంత్ అంటే నువ్వు ఇంకా అల్లాడిపోయుంటవు
ఇప్పుడెట్లమ్టే నార్మల్ డెలివలీ జేసి తట్టు చేసేసినారు పెయిన్స్ ఒచ్చి అట్లా అవ్ అవి రావు ఏమన్నా ఇప్పుడు డెలివరీ డైట్ టైం అన్నా దగ్గర బడితే ఏదో ఇంజెక్షనిస్తే ఆటోమేటిక్ గా వచ్చేస్తాయిలె పుష్ చేస్తానికి ఇరివేలేని చోటు నుంచి దాన్ని తెప్పిచి తెప్పిచేయాలంటే ఎక్కడోస్తయి నరకమబ్బా దేవుడా అసలు నేను బతుకుతానో బతకనో అన్నట్టు అనిపించింది నిజంగానరోజు
కు టాబ్లెట్స్ ఇచ్చి ఇంటికిపంపిచ్చారు ఎప్పుడైనా పడిపోయిద్ధిలే వెళ్ళు చిన్నదే గదాన్ జెప్పేసి ఇకా టాబ్లెట్సెస్ కున్న ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత్ త ఇంగింతే నేను కింద పడి తన్నకలాడాను బ్లీడింగ్ అవుతుంది గాని అది పడిపోవటం లేదనమాట
చెప్పలేమండి ఏం జేస్తాం ఆడపిల్లదే ఇబ్బందులంటే నరకమింక
దే కప్ కింద పడి తన్నుకుంటన్న నొప్పులు భరించలేక అప్పుడు మళ్ళీ మా హస్బెండ్ కారు పెట్ కొని మళ్ళీ తీసుకెళ్ళలి వినుకొండ తీసుకెల్లి అది మా టౌన్ వినుకొండ పక్కన ఉంటది మళ్ళీ టౌన్ కి తీసుకెల్లి ఇంకా హాస్పిటల్లోనే ఉంటే వాళ్ళే తీసేసారు.
ఆ
తీసేస దానికంటే ఇంటి దగ్గర కష్టపడ్డమే బెస్టరో వాళ్ళు చేతులు పెట్టి మళ్ళీ నాక్ రకం చూపిస్తారు
అది అబ్బా వద్దులేండి గుర్తు చేసుకున్నంతా పెయినే అది ఆ ఎందుకంటే చూస్నం గదా ఇద్దరం చూసినాం ఇద్దరుము కాబట్టి ఇద్దరికి అర్థమయిపోతది ఆటోమేటిక్ గా
నాకైతే నాకూ ఆడపిల్ల పుట్టగానే ఫస్ట్ నాకు ఇదే అనిపించింది మళ్ళీ నేను బడ్ నేను పడ్డ బాధలన్నీ నా పిల్లబడాల
సేమ్ నిజంగా అదే సిచ్యుయేషన్ మనసులో అదే అనుకున్నా నేను గూడ ఇప్పుడు అదే పెయిన్ మళ్ళీ తిరిగి తను గూడ పెయిన్ భరించాల్సోస్తుందే అని
ఆ ఆ ఆ ఏదైనా ఇంకా మళ్ళీ వాళ్ళు గూడ ఒక ఇద్దరిని కన్నదాకా కష్టపడాలి
కష్టపడాల్ల ఆ పెయిన్ మనం తిన్లేం ఎందుకన్ ఇగ తల్లిగా
అవును
మనం మల్ల మనం పెయిన్ భరిస్ స్థాంటే వాళ్ళు తనకులాడుతాంటరు వాళ్ళు ఏడ్చి వాల్లెంత దేవులను మొక్కుతాంటరో
ఆ మనం థియేటర్ లోకెళ్ళి వచ్చిన్దాకా వాల్లిక్కడ టెన్షన్ పడతారు
ఆ అటిట్ ద్రి ఇ ఆ దేవను ముఖి ఈ దేవను ముఖి ఆకు ఎగదిరుస్తా అది ఇరుస్తా అ ని అంటారు
ఆ
అంతే తల్లి ప్రేమ
అవును అవును మనమేమో మనం పుట్టగానే బాధపడ్డం స్టార్ట్ చేసాము ఇక నాకు అప్పుడు అనిపించింది నా అలాగే ఇ కదా మరి మా అమ్మ వాళ్ళు కూడా పాపం నా కోసం ఇంతే బాధపడి ఉంటారు అనిపించి
అవును మరి
హా అవును అవును మనం పేరెంట్స్ అయ్యాకే మన పేరెంట్స్ వాల్యూ తెలుస్తు
తెలిసిద్ది ఏం చేస్తాం అట్లా ముడిపడి పోయింది అంతా
అవును ఉహూ సరే మరి ఉంటాను ఉంటాను బాయ్
ఆ బాయ్